హలో
హలో హలో
హలో ఆ వినిపిస్తుందండి మీకు వినిపి వినిపించడం మీద
ఆ వినిపిస్తుందండి మధ్యలో ఏదో ఏదో గోలాగోలా వచ్చిందియితే
అవునా
ఎక్కడున్ననండి
ఆ బయటకు వచ్చానండి మీరెక్కడ ఉన్నారు
నేను ఇంట్లోనే ఉన్నాను అండి అందరు బాగున్నారా అండి ఆహా లేదంని ఇంకా తినలేదు ఇప్పుడే వంట అవుతుంది
మీ ఫ్యామిలీ బాగున్నారు అందరూ
ఆ బానే ఉన్నారండి
హహ
ఏం చేస్తున్నారు
చ్చము
అవును ఎండ కుడుతుంది కదండి ఎండలో ఎందుకు తిరుగుతున్న ప్రతిగా
అంతే ఏ న చెప్ప ప్పేసి ఇంట్లో ఉంటాయి కదా కొంచెం పనులు ఆగిపోతాయి కదా
కానీ ఎందులో వెళ్ళడం మంచిది కావదు కదండి ఎండ దెబ్బ తాకుతుంది అసలే అవునండి అసలే ఎండలు గూరంగా కొడుతున్నాయండి
కుక్కలని హాస్పిటల్ తీసుకొచ్చేదిండే
అవునా ఏమైందండి మీకు కుక్కలు ఉన్నాయా అండి
ఆ మూడు మూడుకు
ఓయమ్మో మూడు కుక్కలు ఏం చేస్తరండి
ఇగ అదే నాకు
అయితే మూడు పెంచుకుంటారా అండి
ఆ అవునండి
అవునా
హ్మ్ అంతకుముందు అంటే
ఏముంది మరి
అంటే నార్మల్ ఇట్లా జలుబు జ్వరం లాగా వచ్చింది
అవునా దానికి చనిపోయిందని ఏం తెలుసండి మనకి
ఇట్ల ముక్ ముక్కులోకెళ్లి చీముడు కారతది కదా
ఓ మనుషుల్లా నేనండి పాపం మనుషుల కన్నా మంచి
అవును కుక్కలకున్న విశ్వాసం మ మనుషులకు ఉండేది కదా
అవునండి వట్టిగనే వచ్చిందా ఆ సామెత నిజంగా నిజమైతే ఇనే వచ్చిందిగా
అవునవునా అండి ఏమి ఇస్తారండి మీరు
నేనేం లేదండి ఇంట్లోనే అంటున్నాను
మ్ హ
తిన్నారా మరి తినలేదా ఇంకా
అ
తిన్నారా తినలేదా ఇంకా
తనాలిగా ఇవాళ దే ఇవాళ దేవుని చేస్తున్నామ్
ఏ దే ఉండండి
ఎలమ్మ దేవుళని
అవునా ఎల్లమ్మా మీరు కోడితోటిటు వేట్టుకుంట తారా అటీ ఎల్లమ్మ నాడి
కోడితోని ఇందాకనే తెచ్చాను కోడిని అవి ఇవి కొన్ని సామాన్లు ఉంటే తీసుకొచ్చాను మ్మ్ ఆ మా అక్కయ్య పెట్టేస్తుంది బొట్లు మమ్మీ అక్కడ దేవునీ దగ్గర్ ఉంది
ఉంది కదండి
ఆ ఇంట్లోనే అంటే ప్రతి ఒక్క గడపకు పెట్టాలి కదా మ్మ్ ప్రతి ఒక్క ఒక గుమ్మానికి అలా పె పెట్టాలి ఇడా మా ఇంకా గుమ్మం గుమ్మనికి బొట్లు బొట్లు పెడతాంది ఊ మా
చేయట్లేదా అండి మరి సహాయం చేస్తే అయిపో కదండి
హ అంటే నేను ఇక బయట వరకు అన్ని పనులు అన్నిీ నేనే చూసుకుంటున్నా కదా
అవునాడి
ఇంకో ఇంది చాలా అంటే చాలా అసి
పొద్దున తిన్నారా లేదా మరి మైనా
ఆ టిఫిన్ చేసాను ఆ అదే ఉప్మా తిన్నాం
అవునా
మ్మ్
మీ ఇష్టం అండి
ఇష్టమా అంటే కొంచెం చక్కర వేసుకొని మాగ బ పచ్చడి ఇలా తింటను
మడికి కయీ పచ్చడి పెట్టారా అండి
ఆ పెట్టలే ఇంకా కాయలు ఇంకా పెద్దగా కాలే కదా ఇంకా ఇప్పుడే పిందలు చిన్నగా ఉంటాయి కదా ఇంకొక వన్ మంత్ అయితే మంచిగా పెద్ద పెద్ద సైజు కు వస్తాయి
ఆహా మీకు చెట్లున్నాయా అండి
చట్ంది మాది
అవునా మాక్కని పంపిస్తారా అండి మ చేట్లే లేవండి
పంపిస్తాను పంపిస్తాను అయ్యో అదేం లేదు డి మీ అడ్రస్ చెప్పండి నేను తెచ్చిస్తాను లేకపోతే పార్సల్ చేస్తాను
మా ఇల్లు ఎంచలేదండి మీకు మొన్న నచ్చినట్టు వచ్చారు ఇటో
అయ రాలేదాన్ని
ఆ యశ్వంత్ వాల్లి ఇంటి పక్కనే అండి
అవు అవునా
ఆ రోజు కనిపించారు నాకు
ఆ చూసారా నన్ను
ఆ చూసానండి
అవునా చూస్తే పర్లేదు ఓకే నేను
ఇంకా నెలలు పడితే దా అండి నెల రోజుల్లో పెద్దగా అయిపోతాయా
అవునవును అంటే మనకు ఇ పచ్చడి పెట్టుకునే సైజు కు వస్తాయి
టీ
వెళ్తే మంచిషగా ఒక నాలుై బస్సాల కాయలు వెళ్తాయి
అంటే బస్తాకి ఒక వందకాయలా
యాభై కిలోల సంచులు ఉంటాయి కదా పెద్ద పెద్ద హ అట్లా అ అట్లా అన్నమాట
ఉహ మీరే పెడతారా పచ్చిరా అమ్ముతారా లేకుపోతే మొత్తం
ఆ లేదు మేమే పెట్టుకుంటాం అంటే కొన్నిగా ఇష్టంన్న వాళ్ళకి ఇచ్చేస్తాం ఇక ఎవరో ఒకరు వచ్చి తెంపుకొని వెళ్ళిపోతారు
అవునా పైసలా కా అండి
ఈ ఒక పైసలాకండి ఇప్పుడు అది ఏం కధ మా పొలలు ఉంటాయి చెట్టు ఎక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తెంపుకొ తింటారు టెంబ కొను పోత బ మనం ఇప్పటికక్కడ దానికి
అవునండి అది కూడా కరెక్ట్ లేండి
హ్మ్
మీకు పొలం ఉందా అండి
ఆ అండి
పొలం ఉందా మీకు
ఆ ఉంది ఉంది ఆవని
అవునా ఎన్ని ఎకరాలు ఏంటి
మూడు ఎకరాలు ఉందండి
అవునా మీరే చేస్తారా ఇంకా వేరే వాళ్ళు అదిస్తారా
మా తాత వాళ్ళు చేస్తారడి
అవునా
అవునా వరి వరిస్త సం అంతే
అవునా
అంతకు ముందు మక్కలు అట్లా వేసేదిండే ఆ దానివల్ల కొంచెం ఎంత ప్ర ఆ లాస్ అవుతుంది వచ్చింది అందుకోసమని ఇప్పటికీ వర చేస్తుంది
అంతేలేండి అవి ఎస్టిమేట్ చేయలేము అంటే ఎప్పుడు ఏమొస్తుందో మనకు తెలియదు కదండి
మళ్ళీ ఇప్పుడు ఈ పది రోజులు ఏదో తుఫాను ఉంది అని చెప్పేసి అంటున్నారు
ఆ వాతావరణం కూడా చేంజ్ అయి
అవును అసలు ఏ మర్దంగా వ లే పొలాలు పంట చెట్ కచ్చేట్ మూమెంట్లా వర్షాలు పడతాయి అసలు
ఘోరం అండి ఘోరం కష్టం
హ
ఏనాది లేండి ఇక మంచిన అవుతుంది
ఆ
మంచిన వస్తారు మీ పంటంటాంటన్నా
అవునవునా
ఏ మీరు వెళ్తే రండి మరి పొలం దగ్గరికి
వెళ్తా వెళ్తా నేను వర్క్ చేస్తాను వద్లు పెడతా అది అన్నీ చేస్తా వరకు నేను కష్ట జీవులం కదా అండి
అంతే అండి మరి మనకి మనం తీసుకోకపోతే ఎవరు పెడతారండి
ఇందియా నట్ల త అన్నం దొరకాలలాంటి అంటే కష్టం చేయాలి
అంతే అండి మరి ఇప్పుడు కూరి అయినా ండి కాలేదా ఇంకా
యలేదు కొన్ని కోద్దామని మా డాడీ పిలుచస్తున్నాడు
అవునా మరి ఎలమా కూడా లుడకబ పెట్టిరా అండి
ఆ చేస్తుంది మామ్మ ఆల
అవునా ప్రసాదం పెట్టినాక కోడింగ్ వయాలా అండి అవునా బానే ఉంట చదండి
అవు నమ్ మన్న రీసెంట్ ఏనే మ పోచమ చేసుకున్నాం ఆ పోషమని లేదు లేదు కోడితోనే ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు వెళ్ళామా అని ఇప్పుడు మళ్ళా కొడుతోని చేసుకో కొంటాం మళ్ళీ ఇంకొక టూ డేస్ కి అంటే ఈ ఉగాది వెళ్ళినక ఇంకొక పోషమ్మ ఉన్నాయి వేరే పోసమ్మా మళ్ళ అక్కడకిల్లా అవును అవును మళ్ళ అక్కడకిల్లే సా ఇకా ఇ ఈ మంత్ లో అవిలో ఆడకుండా అటు వెళ్దాం అని చూస్తున్నాం
ఎందుకండి మన జాతర వెళ్తున్నారా
అదే అంటే మేము అప్పుడు పోలేదు ఇలో వాడ కొ కొంచెం లేట్ అయింది సమక సారక ముంగటిళ్తు కదా విళ్లువాడ కొండడాటం
అవునండి కానీ ఫుల్ మంది ఉన్నారాని
ఆరు మంది నే కనుక్కున్నాను
అవునా ఏమన్నా దర్శనం ఉచితమేనా అండి
అంటే ఉచితం అంటే మనం స్పెషల్ దర్శనం తీసుకోవాలి ఎవరు ఎవరు ఉచితంంగా ఇస్తారు చెప్పండి నిల్చు ఉంటేారు లైన్లో నిల్చువాలి హ
చూడండి ఎండలయితే బా ముదిరిపోయ మరి ఎండల్లో చల్ల ఉన్నప్పుడు వెళ్ళండి అవును వడదెబ్బదార్త అసలు కోల్ కొలే మడి
హ అతాద
మ మధ్య మధ్యలా చల్లటి తిని ఇం అవి తావకుంటూ ఉండండి
అవునవునండి ఆ ఇంకా మరిం ఏం విశేషాలన్నీ కా మర
ఏం లేదండి వంట చేస్తున్నా ఇప్పుడే
ఆహా ఏం స్పెషల్ ఏం స్పెషల్ అండి అంటే ఏం కరీవాల
ఈరోజు ఉపవాసం అండి మా నాన్నగారు సో ఇంట్లో కూడా ఎం తినమండి సో ఈరోజు మంగళవారం
ఆహా హనుమాన్ అంజనేలా దేవన్ కి ఉపవాసమా
ఆ అవునండి ఇగ మా నాన్నగారు ఉంటే అందరం ఉన్నట్టే అండి అందరం టిఫిన్ చేసి మధ్యలో ఆ నాన్నగారు తిన్నప్పుడే తింటామండి ఇంకా
అవునా చాలా మంచిదండి అట్లా ఉండడం
అవు
మనం ఎంతో పుణ్యం చేసుకుంటాం అంటే మనకు గట్లా అవి అన్ని మనమేం పాటించమండి ఆ అట్లా ఏమ ఎంతయ దేవుడే అండి అంతే ఇగ అది ఏదు నైగ దేవున్క అండి మనం అంకితం ఏది దేవుని ఆజ్ఞ లేంది అదే ఏది దేవుని ఆగ్ జ్ఞ లేనిది మనం ఏం చేయలేము కదండి
అంతే అండి
మ్మ్ శివుడు ఒక అంటే సామెతలు కూడా వత్తనే రాలే కదా శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కుట్ ట్టదు అని చెప్పేసి
ఉ మరి ఆ ఆయన ఆజ్ఞ లేది మనమే వెం మ
అదే కదా అసలు ఈ ప్రపంచమే లేదు దేవు లేని అదే అసలు ఈ కాలం అనేది ఎట్ నుంచో లేటు పోతుందో అర్ధం అయితు
అవునండి అసలు ఈ కాలం ఇలా సరే అండి మరి మీకు పనిన్నట్టుందిగా
చెక్కడష హ అదే అండి అదే అదే అండి
సరే అండి మరి జాగ్రత్త
ఓకే అండి
ఉంటున్నా అండీ ఆ సరే అండి మరి ఉంటున్న జాగ్రత్త
బాయి అండి
ఆ
హ